హాయ్
హాయ్
ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలేను తిన్నారా
హలో
తిన్నా మీరు తిన్నరా
ఆ హాస్టల్లో ఎగ్ కర్రి మీకు అవునా
రేపు మీకు టెస్ట్ ఉంది ఆట గా అరె మీకు టెస్ట్ ఉంది ఆట గా
టెస్ట్ ఉంది రేపు
అయ్యో ఏం టెస్ట్
ఆ అసలు ఆమె సబ్జెక్ట్ పేరే గుర్తువాతలే నాకు
ఆహా సబ్జెక్ట్ ఏంటి
ఆ సబ్జెక్ట్ బయోటెక్నాలజీ
బయోటెక్ టెక్నాలజీ ఎన్ని సబ్జెక్ట్లు ఉన్నాయి
మాకు ఐదు సబ్ ఈసారి ఆరు ఉన్నాయి
ఆ రా అన్ని యూనివర్సిటీయేన లేకపోతే బయట రాయలా
అన్ని యూనివర్సిటి ఏ బయట ఏం లేవు
హుహు
ఉ
ఇంకేంటి మరి తిన్నం
అవునా
అది
ఏం చెతానవు
ఏం లేదు పండుకుందామని నీ
రేపు ఏమైన్నా టెస్ట్లు ఉన్నాయా మీకు
నేను కాలేజ్కి పోయ్యేదే ఫస్ట్ డే రేపు
అవునా సేమ్మ సేమ్ ఫస్ట్ఏనా
పస్ట్ డే యస్ సేమ్ పస్ట్ డే
ఎందుకు చాల లేటయింది
చాలా అంటే చాలా లేట్ అయింది మాకు వన్ మంత్ వన్ వీక్ కూడా కాలేదు సేమ్ అయిపోయి అప్పుడే క్లాసెస్ స్టార్ట్ చేశారు ఆ అవును
అవునా నాలుగే రోజు ఉన్నారా హు ఎం వచ్చ మరి
క్లాసెస్ స్టార్ట్ అయింది అని మెసేజ్ వచ్చింది వచ్చేసినా
అవునా క్లాసెస్ ఈసారి ఏ ఏమో నువ్ ఇప్పుడు
త్రీ టూ
ఓహో సేమ్ పించ్ త్రీ టూ మేం కూడా
హు బి ఫార్మసీ ఏనా
ఈ ఫార్మసి
బీఫార్మసీ అంటే
ఆ అర్థం కాలే
బి ఫార్మసి అంటే
బి ఫార్మస్ అంటే బ్యాచలర్ ఆఫ్ ఫార్మసీ
ఆహా అంటే ఆ బ్యాచలర్ అంటే బి ఫార్మసీలో పెళ్ళి చేసుకోకుండానే ఉంటారా
అంటే అట్ల కాదండి
ఆ
హు మీకు ఇలా ఎవరు చెప్పారండి
అంటే బ్యాచిలర్ అంటే పెళ్లి చేసుకోకుండా బేవార్స్ గా ఉండడమే కదండి ఇచ్చ
ఇచ్చానండి ఇంకా ఏం చేస్తున్నావ్ హలో హలో హలో హలో హలో అచ్చ ఖాళీ